హలో
ఎవరు ఇక్కడ
మీరేవర
నేను మనిషిని
నీను కూడా మనిషినే
అవునా
ఆా
నిజమేనా
నిజమే రోబోట్ అనుకున్నావ్ ఏమి
రోబోట్ యస్ మార మనిసిీ
కాదు కాదు
ఏం చేస్తున్నావ్
ఏం చేయట్లేదు వర్షం పడుతుంది కూర్చున్నా
బూ తిన్నావా
ఆ తిన్న అన్నమే కదా
ఉ భూ అంటే అన్నమే
ఆ తిన్న
మీరూ ఏమంటారు భువని ఆహ అన్నం తిన్నవా
ఆ తిన్న తిన్న
తిన్నావా
ఆ అన్నమే
కూరు తినలేదా
ఆ
కూరతో తిన్లేదా
కూరతో తినకుండా ఎట్లా తింటాం ఒట్టి అన్నం
ఆ మళ్ళీ అన్నం తిన్నానంటంటే
ఓ భోజనం చేసేడు
ఇంకా సినిమాలు లాగా కూడు తిన్నావా అని అడిగితే బాగుం
అయ్యో ఆ
కూడు తిన్నావా
ఆ తిన్న తిన్న
నువ్వు సినిమా చూడలేదా
ఏం సినిమా
ఆ అల్లు అర్జున్డి
ఇలేదు
అయ్యో అల్లు అర్జున్ నిత్యామేనన్ సమంత
చూల్లేదు చూల్లేదు
సరిపోయింది రీసెంట్గా ఏ సినిమా చూసావు
సూర్యదుస్సు
ఏం సినిమా సూర్యది
సూర్యదా
హ
సంతింగ్ ఏదో పేరణ గు
ఆ టి ట్రియే విన్నర్ కదా మొన్న మీ ఫ్రెండ్స్ మీరు
అవును
ఉహు ఎట్లుంది సినిమా
ఆ బానే ఉంది
ఆ
బానే ఉంది
బానే ఉందా
హ
ఎవరు ఎవరు విన్నారు
ఆ మర్క్ మా ఫ్రెండ్స్ తో ఎళ్ళిన
మండిబోయారు
ఫోర్ మెంబర్
హు నన్ను పిల్వలే లేదే
నువ్వు లేవు అప్పుడు మీ అక్క వాళ్ళు వచ్చారు
ఆ రోజ వినాార మీరు వీకెండ్స్ లో
ఆ
ఈ సార్ పెద్దకి పోోధామ్ లే
ఆ పోదం
ఎరే సాథాన్ని
మాఫీ సలవాడి అడిగిందో నేస్ట్
మీ ఆఫీస్ వోతో పోతావా ఆ అద్ది మనమంత పోహల్లా
ఆ
కొంచం టికెట్లు డబ్బులు తగ్గినకపో పోదాం ఒక టికెట్ ఎనిమిది వందల అంట్ త
అబ్బో
హ్మ పోనీ అట్లన్న కుసోనీ పోదామంటే టికెట్ ఒకడు కూడ దొరుకదు.
హ్మ
కొరు కూడ ఉండవ్.
ఆ
హ్మ
ఉ అయినా ఇప్పుడు అంత తొందర పోయి చూడాల్ సింది మనమే
అంటే కొత్త సిన్మా చూసేళమ్ భిన్న లేకపోతే రివ్యూల్ తట్టుకోలేం.
హ్మ
నే ఉంటదిలే. అది కూడ క్రికెట్ గురించనే కదా. ఆ పాటలు కూడ బానే ఉన్నయి.
జిగిరి జిగిరి సాంగా.
చికిరి జిగిరి గాదు
ఏదోలే
ఆ
మీరంటే డ్యాన్సర్లు కాబట్టి బాగ గుర్తుంటయి పాటలు మాకేం గుర్తుంటయి.
డ్యాన్సర్కి డ్యాన్సే గుర్తుంటదీ, పాటలెందుకు గుర్తుంటయి.
ప్రాక్టీస్ చేస్తరు కాబట్టె ఆ స్టెప్స్ బాగుర్
ఆ అవి జేసే అంత డాన్స్ న్సర్లు కాదులేమ్మ. హ్మ ఇది చిన్న పాటి డాన్స్ లం
హ
ఊ
అయితవ్ అయితవ్ లే ఏదో ఒక రోజు.
ఉ
ఏదో ఒక రోజు మంచి డ్యాన్సర్ అయితవ్.
అవ్వాలనే కోరుకుంటున్నా.
హ్మ
హ్మ అయితే నీ పిల్లలకి నేను ఫ్రీగ నేర్పిస్తాను.
ఓకే మళ్ళీ అప్పుడూ ఎవరంటవా నువ్వు.
అవు నేనెందు కంటా. చెప్పు నీ ఫ్రెండున్ నేను అని
ఆహా మళ్ళీ పెద్ద ఎత్తు అప్పు సెలబ్రేటీవ్ అయిపోతే నువ్వెవరు వచ్చంది అని అంటే ఎట్లా అని
ఆ నువ్వు వచ్చినావ అనుకో నీ పిల్లలకి నేన్ ఫ్రీగా నేర్పిస్తా డాన్స్.
ఓకే
మ్
ఇంకేంటి ఇవి చేస్తాలుగా అంతే అంతే ఆ చేపిస్తా నువవు స్టూడియో పెట్టు నువ్వు డ్యాన్స్ స్టూడియో పెట్టు జాయిన్ చే పిస్తా
నువ్వు జాయిన్ చెప్పస్త నేను డన్స్ స్కూల్ పెడతా అది డ్యాన్స్ స్కూల్ పేరు
ఆ
నువ్వు జాయిన్ చేపిస్తే నేను డ్యాన్స్ స్కూల్ పెడతా అదే నా డ్యాన్స్ స్కూల్ పేరు
హవుదా ననే ఫస్ట్ టై మా పిల్లలతోనే ఫస్ట్
అట్లని కాదు స్కూల్ పేరే అదే పెడతా నువ్వు జాయిన్ చేపిస్తే నేను స్కూల్ పెడతా
ఓకే
బాగుంలా పేరు
ఆ బాగుంది
న్యూ ట్యాలెంట్ అని పెడతా కన్నా
అ
ఏదో ఒకటి పెట్టాలి కదా
హ
చిన్నప్పుటిని చాలా అంబిషన్ డ్యాన్స్ర్ అవ్వాలని
మరి ఎందుకు ఉంటాయి ఇకా తప్ప ప జాబ జస్తునా ఏంటి
అంతే కదా డ్యాన్సులనే ఎగిరిపోతే డబ్బులు ఇస్తారు ఎవరనా
సెలబ్రిటీ అయితే ఏముంది నువ్వు కొరియోగ్రాఫీ
సెలబ్ర్రిట్ అయ్యి అందు పర్సనాలిటీ లేదు కదా
ఎందుకు కొర్యోగ్రాఫర్ల అందరయిటిన్న
హైట్ గురించి కాదు
హ
కోసంత అదృష్టం కూడా ఉండాలి ఫ్రెండ్స్
అంతే అంటా అంత
లేకుంటే చాలనా కష్టం లక్ ఉంటే గాని మన లైఫ్ లో ఏం ఉండదు
హ
మా జూసవా
ఆ చూష్ణ అని తిరిగస్ం ఏం లేదు మ
ఎందో ఫ్లో లో వెళ్ళిపోయింది
ఆ ఏదో ఇట్లా మాముూలు టెస్ట్ మ్యాచ్ తిరుగుడు లేదు అది ప్రాక్టీస్ మ్యాచ్ లా.
ఉమ్మ్ అదృష్టం అట్లొంచ్చింది ఆర్ సి బి కి. ఊమ్ ఏందో అట్లా ఐనా హైదరాబాదే. చ్చిందండి.
ఆ మంచిగుండేది.
ఉమ్మ్ అంత స్ట్రాంగ్ ఏం లేర్ కదా.
ఎవరు
హైద్రాబాదు.
ఏహే స్ట్రాంగ్ ప్లేయర్స్ చానా మంది ఉన్నారు గాని. అప్పుడప్పుడు కాదు. కొంచం
ఉహు ఉమ్మ్ జీ టీ లో బ్యాట్స్. మెన్సు త్రీ మెంబెర్సే ఉన్నారంటనే.
లేదు ఆల్ రౌండర్. తోడున్నారు ఇంకా ముగ్గురు ఆల్ రౌండర్.
అంటే బౌలర్లు ఉన్నారంట. ఆ బ్యాట్మెన్స్ ముగ్గురే ఉన్నారంట్. ఆ ఆర్ సి బి కి ఐతే సెవెన్ మెంబర్స్ ఉన్నారు బ్యాట్ బ్యాటర్స్.
రౌండరు ఆ నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్ అంటే బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు. బ్యాట్స్ మెన్స్ ఆల్రౌండర్.
మా ఫ్రెండ్స్ చెప్పిర్లే.
వాళ్ళు అట్లనే చెప్తార్లే, వాళ్ళు ఆర్ సి బి సపోర్ట్ ఏమో.
ఉమ్మ్ ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చెయ్యాల్ నువ్.
ఊమ్
ఉమ్మ్ ఈ సారి హైదరాబాద్ వస్తున్నార్ ఆళ్ళు.
చూద్దాం ఈసారైనా కప్పు కొట్టుదో.
ఉమ్మ్ మన తెలుగు వాళ్ళు పదాల్లినపడాల.
ఊమ్
ఉమ్మ్ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేసి వెయిట్ చేసి, కళ్లు వెళ్ళిపోతాయి మనకి.
అప్పుటికి నేన్. ఇది వరల్డ్ కప్ టెస్ట్ మ్యాచ్ లు ఐతే, నెక్స్ట్ వీక్ నుంచే టెస్ట్. మ్యాచ్చా టెస్ట్ స్టార్ట్ అయితాంది. మళ్ళీ వరల్డ్ కప్ నెస్ట్. తీరా కా నెక్స్ట్ ఇయర్ ఉంటది.
ఇయర్ ఉండదా.
ఈ ఇయర్ ఉండదు వాల్డ్ కప్ ఓన్లీ. అంటే టీ ట్వంటీ అయితేనేమో టూ ఇయర్స్ కి ఒకసారి ఉంటది.
టి ట్వంటీ టూ ఇయర్స్ కోసారా.
ఆ
నెక్ట్ ఇయర్ ఉంటుంది కా మళ్ళ
ఆ ఫోర్ ఇయర్స్కిసారు త్రీ ఇయర్స్ కి ఒకసారో అదే ఫిఫ్టీ ఓవర్స్ ఉంటది అది వరల్డ్ కప్
మ్ అప్పుడు ఇండియా అంతలే
మనము టూ థౌసండ్ ట్వంటీ ఫో ఓడిపోయినాం సెమీఫైనల్స్ లో గుర్తుందా
ఏది
ఓర్ల్డ్ కప్పు
వల్డ్ కప్ ఆ
టి కాద్ ఫిఫ్టీ ఓవర్స్ ఓడిఐ
ఏమ నేను అడు కిరకెట్ చూసేదిలా ఈ మధ్యనే
మ్
మ్ సరే అయితే బాయ్
బాయ్
అదా